హలో
హలో
హలో
ఇప్పుడు ఎన్ని పోతన్ ఏ ఎన్ని పోల్దాం చెయ్యే
ఆ ఇప్పుడు ప్రస్ మొత్తానికి జాబ్ మార్కెటెలా ఉందనుకుంటున్నావు నువ్వు
ఉప్పుడు జాబ్ మాడేట్టు బానే ఉంద ఉప్పుడు మీ ఎన్ని పోల్దాం చెయ్యాయి? హలో
ఆ అంటే మా యొక్క థర్టీన్ అంటే ఇంకా మా దగ్గర ఎన్నున్నాయంటే ఆ ఒక థర్టీన్ ఉన్నాయండి.
ఉమ్ కటింగ్
మేము కంపెనీకి థర్టీన్ అందియాలి లాస్ట్ కి
హమ్ ఇప్పుడు ఇప్పుడు మీరు థర్టీన్ థర్టీన్ ఓద్ మీద వచ్చే చ రాద మీరు ఎక్స్పయిస్ ఎలా ఉంది మేష్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది
మా ఎక్స్పీరియన్స్ అంటే మాకు బానే ఉంది
ఉమ్ మళ్ళీ జాబ్ మారే చెయింద హ మళ్ళీ అందుకు జాబ్ మినే ఉంచావ్ స
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెషర్స్ కోసం అంటే ఫ్రెషర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా
హమ్
నేను అదే అడుగుతున్నాను ప్రెషర్స్ ఎందుకని అంత ఇబ్బంది పడుతున్నరు అండి
ఫ్రెషర్స్ సిల్ నేర్చతా కాని ప్యాటిచ్చలేదు మ పెట్ట
ఆహా అంటే ఎటువంటి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలంటారుండి
ప్రటీ ఉప్పటి దశ ప్రటీ చేయాలి
ఆహా అంటే ఇప్పుడు ఒక స్కిల్ నేర్చు కున్నాం అంటే దాన్ని కన్ఫమ్ గా అప్లై చేయాలంటారు అది ఏదో ఒక దాని మీద
ఉ అవును
ఇప్పుడు అప్లై చేసింటే నీకు ఆపర్చునిటీస్ రావడం అలా
ఆ అవును
ఇప్పుడు కొంతమంది అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఆ తక్కువ అయిపోతున్నాయి జాబ్స్ జాబ్లు ఉండట్లేదు అంటున్నారు దానికి ఏంటి మరి
అది ఫేత్ అండి జాబ్ చాలా ఉన్నాయి మార్కెట్ లో మన స్కిల్ ల్ లేకపోతే ఎవరు జాబ్ ఎస్తారుండి
అంటే స్కిల్ ఉన్న వారికి ఎప్పుటికైనా ఉంటాయి ఏద ఎప్పుడైనా ఉంటున్నాయి అంటారా
ఉమ్ అవును
అంటే ఇప్పుడు స్కిల్ ఈజ్ మ్యాటర్ అంటారు ఎక్స్పీరియన్స్ కాదు స్కిల్ే మ్యాటర్ం టారా
అవును
అంటే ఇప్పుడు స్కిల్ అంటే కొంతమంది అంటారు అంటే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎ నేర్చుకోవాలి లేకపోతే అది నేచ కోవలీ ఇది నేర్చుకో అంటే ఏంటి ఎటువంటి నేర్చుకోవాలి
ఇప్పుడు పట్టితో పొడుతు ఇప్పుడు ప్పుడైన పని చేేద్ది
అంటే పర్టికులర్ ప్రోగ్రామ్ని
మీరు దీనిట్ పదమూడు ప్రాజెక్ట్ చేసారా
అన్ని పర్సనల్ థింగ్ చెప్పకూడదండి
అత్తే అంత మరు ఏ పోజ మ ఎతు న స
కంటే ఆడ ఇాలదు
మీరు ఎక్కువ ప్రఫరించిపోద్దామని అ చెస్తారు
అంటే ఎక్కువ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ప్రిఫర్ ఇస్తారంటారా
హ
అంటే నా తెలిసి నంత వరకు ఇప్పుడు ఏ ఎవరైనా ప్రస్తుతం ఆ పైది తనికి ఇస్తే మేలు అనుకుంటున్నా నేను ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఓ ఆపర్చునిటీస్ అలా ఉంటాయి కాబట్టి టే
హ్మ్ అవును
అ మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఎవరికైనా మీరు సజెస్ట్ చేయాలంటే మీరుది ఏది ఇస్తారు
ఆ సిన్టెక్స్ ఈజీగా ఉంటది ఎర్రర్స్ తొందరగా ఓపెన్ చేయోచ్చనా
హ్మ్ అవును
హ్మ్ దాంతో పాటు ఈ ఇంకా ఏమైనా అంటే ఆ లైక్ ఆ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండడం అలా కూడా ఉంటుంది తన మీద
హ్మ్
అంటే ఇప్పుడు ఆ ఏమంటాం అంటే ఎక్కువ ఛాన్సెస్ అవన్నీ కూడా దీన్ని దీని మీదే ఉన్నాయి అంటున్నారు నిజమే కదా
అంటే ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయో మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా
ఏంటండి
అంటే ఎటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలా ఏమన్నా చెప్తారా దీని మీద ఎక్కువ ఛాన్సలు ఉన్నాయి అలా
ఇప్పుడు ఏఐ ఉన్నదండి దాని మీద ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుంటే ఏఐ చేంజ్ అవుది
అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చాక చాలనా వటు జాబ్స్ తగ్గిపోతున్నాయి అలా ఉ
ఇప్పుడు ఇప్పుడు ఏట వచ్చ డబ్బ ఒక్కన్నండి డబ్బ ఒ అండి
ఆ మీరు అలా అంటారంటే ఏం డెవలప్ చేయ్యాలన్నా ప్రశస్ కావాలి అదే డెవలపర్స్ కావాలంటే మరి అంతేనా ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని డెవలప్ చేయాలంటే డెవలపర్స్ కావాల్సిందే కదా పక్కా
ఉ అవును
అందుకోసమని ఎప్పటికైనా ఆపర్చునిటీస్ అనేవి ఉంటూనే ఉంటాయి అంటారా
ఉ
ఇంకా అంటే ఇంకా ఏమైనా జాబ్ జాబ్ తెచ్చుకోవాలంటే ఇంకా తొందరగా జాబ్ రావాలంటే ఏమైనా ఇంకా ఎక్కువ స్కిల్స్ అలా ఏమైనా నేర్చుకోవాలి.
పైథాన్ నస్తుని ప్రబ్ స జ
అంటే దానికంటే ముందు మనకి ఆ ఫై జీబీ కూడా కావాలంటారు కదా దీన్ని ఎమంటామంటే లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కూడా
ఇ గోమాంత తసన్ వచ్చ
అదండి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆ కమ్యూకేట్ నీకు ఎంత ప్రోగ్రామింగ్ అది వచ్చిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వేస్ట్ అంటారు కదా
ఉమ్ అవును
ఆ దానికి దానికోసం నేను అడిగేది మిమ్మల్ని
స ఇంపార్టెంట్ మనం మనం పట్టితే జాబ్ తర్వాత తాకుండా బయట మనిసింది మాట్లాడ మాట్లాడాలన్నా ఏమైనా ఒప్పించాలన్నా తమ్ చేసిన త ఫోన్ మేను
ఆ అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రైమరీ అంటారా
ఉమ్ అవును
ఉమ్ ఇంకా కమ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఏది కుదరదా
కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ టైం లో మీరు ఎలా పార్ ఫామ్ చేస్తారు దాని మీద జాబ్ శాలరీ బేస్డ్ ఉంటుంది కదా
ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి అంటే మన దగ్గర ఉన్న స్కిల్ ఎక్స్పోజ్ చేయాలన్నా మనకు అదే కావాలిఅంటున్నారు అంతేనా
ఆమ్
అంటే ఇప్పుడు మనకి మన దగ్గర నా దగ్గర ఈ స్కిల్ ఉందంటే వాడు ఎలా తెలుసుకోవాలంటే ఇంకా విత్ దా హెల్ప్ ఒక్ కమ్యూనికేషన్ అంటారు అంతే
అవును అ అవును
ఆ ఇంకా ఏంటి ఇంకా పండి. ఇప్పుడు మళ్ళీ కొంతమంది అంటారు. కన్ఫాంగా నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. ఒకటీ అంటే నాలుగైదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి. అవన్నీ ఉం టేనే నిక్ ఇలా ఇది అంటారు. అది నిజమా
నిజం కాదు. జాబ్ అన్ని డెరెక్టెట్ పాస్పోర్ట్ ఉన్న సరిపోద్ది.
అంటే ఒక్క మనకాడ ఒక్క కమ్యూనికేషన్ అంటే. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఉన్న.
ఉమ్ ఉహ్మ్ సరిపోద్ది
ఆ ఇంకా ఎక్కువ అవస్ లేకపోతే ఒక్కటే ఏది నేర్చుకున్నా. ఒకటే పర్ అదే పర్ఫెక్ట్ నేర్చుకోమంట్ టార్ అంతేకదా
అవును ఆ
అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే. అంత మంచిది అంటారా.
ఉమ్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత మం హ్మ్ మీరు ఎంతా పర్ఫెక్ట్ గా ఉన్న కన్ఫర్మమేషన్ తెల్స
అంటే ఇప్పుడు కొంతమంది ఏమో. కొంత కొన్ని ఉంటాయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్ టున్న కొంతమంది. మన ప్రాజెక్ట్ లో మన టీమ్ లీడర్స్ గాని వాళ్ళు మనల్ని ఎక్కువ ఇబ్బందులు పెడుతుం టారు కదా అంటే ఎక్కువ వర్క్ ఇవ్వడం. అలా
ఆహ్ ఆ అవునవ్
అప్పుడు మనం ఆద్ తప్పించుకోవడానికి చానా ట్రై చేస్తాం.